హాయ్
హాయ్ ఎలా ఉన్నావు
నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు
ఆ నేను కూడా బాగున్నాను ఏం చేస్తున్నావు
నేను ఒక బుక్ చదువుతున్నాను
అవునా బుక్స్ చదవడం స్టార్ట్ చేసావా నువ్వు కూడా
ఆ అవును చేశాను ఏ నువ్వు కూడా చదువుతున్నావా
ఆ నేను కూడా చదువుతున్నాను బుక్స్ నేను కొంచెం కొంచెం అలా అలవాటు చేసుకుంటున్నాను
అయితే మంచిదే గద బుక్కు చదవడం చాలా మంచి హ్యాబిట్ ఏ
అవును అందుకే చదువుతున్నాను సరే కానీ ఏం బుక్కు చదువుతున్నావు నువ్వు
నేనొచ్చేసి ఇది ఇకిగై అని ఒక మంచి పుస్తకం చదువుతున్నాను
అవునా ఎక్కడా వినలేదు ఆ పేరు
అది అది ఎప్పటి నుంచో ఉంది ఆ బుక్కు కాని పేరు కొత్తగా అనిపించి ఉండొచ్చు నీకు
ఆ అవును అవునుకని ఎంత అది ఎంత కొనుక్కున్నావు
అది వచ్చేసి ఆరు వందల దాకా పడింది రేటు కొనుక్కున్నాను చదవడం కూడా మొదలుపెట్టాను
నాకు చెప్పవా ఎలా ఉంటుందో ఏంటో నేను కూడా చదవడం ప్రారంభిస్తాను
సరే మరి రేపు చెప్తాను అందులో ఏంటంటే
అం ఆ చెప్పు
జపనీస్ వాళ్ళు రాసింది ఆ బుక్కు
దానిని దానికి ఇంకా అందులో ఏముంటాయో అని నాకు చెప్పు నేను కూడా చదువుతాను
జపనీస్ వాలాది మనము ముసలి వాళ్ళం అయ్యే వరకు కూడా ఎలా పని చేయాలి అనేది అందులో వివరంగా ఉంటుంది చాలా బాగా అనిపించింది
అవునా
టైం సమయం అనేది తెలియకుండా అది చేసుకుంటూ వెళ్ళడము హమ్ అసలు వాళ్ళం అయినా కూడా అంత ఓపిక చేసుకోవడం అంటే నిజంగా హ చాలా మంచి విషయమే
అవును అందుకే బుక్ చదువుతూ ఉంటే ఇంకా అందులో ఉన్న మంచి మంచి వాక్యాలు పదాలు సంభాషణలు నాకు బాగా నచ్చాయి
అలాగే చదువుతూ ఉండు నాకు కూడా ఈ చెప్తూ ఉండు ఫోన్ చేస్తూ ఉండు
బాగా చేస్తాను కానీ ఇప్పుడు ఎక్కువ సంవత్సరాలు చేసేంత ఓపిక ఎవరికి ఉండటం లేదు కానీ జపనీస్ వాళ్ళు అలా చేసేవారట అత్తులు అయ్యే వరకు కూడా
అవునా అప్పటి వరకు కూడా వాళ్లకు చేసే ఓపిక అంటే నిజంగా అది చాలా మంచి విషయమే
అలా చేసుకుంటూ పోయేవారట కానీ వారికి చేసాము అనేది కూడా తెలియకుండా అర చేస్తారట అంతా ఓపిక గల వ్యక్తులు
అవునా నాతో చాలా మంచి విషయాన్ని పంచుకున్నావు నిజంగా నేను కూడా ఆ బుక్కు చదువుకోని తెచ్చుకొని చదివే ప్రయత్నం చేస్తాను చదువుతాను ఖచ్చితంగా
అవును చదువు ఇంకా ఏమైనా మంచి మంచి విషయాలు ఉంటే నేను నీకు చెప్తాను ఈ క అంటే ఈకి అంటే
అంటే ఏంటో చెప్పు ఈకి అంటే
కే అంటే జీవితం అని జీవియాలంటే ఉపయోగకరంగా ఉండడం
అయితే జీవి దాన్ని ప్రయోజనకరంగా ఉంచుకోవడమే కదా
అవును చాలా బాగా చెప్పావు
హ్మ్ అవును నిజమే అది
నువ్వు ఎటువంటి బుక్ చదువుతున్నావు మరి
నేను వివేకానంద అందుకు చదువుతున్నాను నేను
ఆ బుక్ ఎలా ఉంది ఏమిటి
చాలా బాగుంది జీవితంలో ఒక గొప్ప స్థాయికి ఎదగాలి అంటే టే
జీవితాలు గొప్ప స్థాయికి ఎదగాలి అంటే బుక్కు చదవాలన్నమాట
అవును చదవాలి చదివితే అందులో మనకి చాలా జ్ఞానం వస్తుంది
అవునా అయితే నేను ఈ ఈకేకు నీకు చెప్పిన విధంగా నేన్ చెప్పిన వివేకానంద బుక్ నేను చదువుతాను
అయితే ఆ ఇటీకాయ బుక్ పూర్తయిన తర్వాత ఈ వివేకానంద బుక్ కు చదవడం మొదలు పెట్టున్ నీకు ఒక దాని తర్వాత ఒకటి చదువుతూ ఉండు
హు చదువుతాను ఇంకా వివేకానంద బుక్లో ఇంకా ఏమేమి ఉంటాయి
మనము ఒకరి మీద ఆధారపడకుండా బ్రతకడం ఎలా ఒకరి మీద ఆధారపడితే మన బ్రతుకు విలువ ఎలా ఉంటుంది అనేది ఉంటుంది అందులో
అవునా నువ్ చెప్తుంటే నాకు చాలా ఆసక్తికరంగా ఉంది నేను ఖచ్చితంగా ఆ బుక్ తెచ్చుకొని చదువుతాను
చదువు నిజం చెప్తున్నాను కదా అది చాలా మంచి బుక్కు అందులోను మన జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, మన జీవితానికి ఒక పర. మార్ధం ఉంటుంది దాని వలన
చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అయితే సాయంత్రం మా డా మా నాన్నకు చెప్పి తెప్పించుకుంటాను బుక్కు కూడా ఇంకా ఏమేనా బుక్సు చదువుతున్నావా ఇంకా ఏమైనా ఉంటే చెప్పు
ఆ నువ్వే చెప్పాలి ఇంకా ఏం బుక్స్ ఉన్నాయి నువ్వు ఇంకా ఏమైనా చదివావ
అవును ఇంతకు ముందు ఆ ఇది ఇంగ్లీష్ బుక్కు చదివేదాన్ని కానీ ఇంగ్లీషు సరిగా నాకు అర్థం కావడం లేదు కొంచెం వరకు అర్ అర్థంమవుతుంది మిగతాది అర్థం కావడం లేదు
అవునా అది ఏముంది చదువుతూ ఉంటే మనకు అలానే తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి చదువు అనేది వదలకూడదు, అది ఇంగ్లీష్ బుక్ అయినా తె. తెలుగు బుక్కు అయిన చదువుతూ ఉంటే మనకు వచ్చేస్తుంది
అవునా అదీ నిజమే నేను చదువుతూ ఉండాల్సిందే కానీ నేను చదవలేదా ఆ బుక్ ను వదిలేసాను తర్వాత ఈ వికీపాడ్ చదవడం ప్రారంభించాను
అలాగానా సరే అయితే
ఏమిటో చెప్ప
ఈప్పుడు ఈ ఇక్లిక్ ఐందో కొనే పూర్తిగా చదువుకో, నీకున్న టైం లో చదువుకొని.
ఆ చదువుకొని తర్వాత తర్వాత
విక్లిక్యావ్ బుక్కు అయిపోయిన తర్వాత ఆమ్ ఆ బుక్కుని ప్రారంభించు. నీకు నీ మెదడుకి ఎలా ఎక్కాలో అల ఎక్కుతుంది. ఎలా అర్ధం కవాలో అలా అర్థం అవుతుంది. నువ్వు అర్థం చేసుకోగలవు.
నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆసప్తికరంగా ఉంది. అవును నిజమే నేను తీసుకుంటాను, చదువుతాను.
అది అలా ఉండాలి. అయితే చదువో మొదలుపెట్టు.
ఖచ్చితముంగా చదువుతాను. నాకు మంచి ఆలోచనని ఇచ్చావ్ నువ్వు
సరే అయితే ఇంకా ఏమైనా బుక్స్ కొని ఉంటే నేను చెప్తాను. నువ్వు కూడా కొంటే నాక్ చెప్పు అందులోనే
ఉహ్మ్
అందులోని విశేషాలుగుడ్ ఎలా ఉంటాయి. నేన్ దాని గురించి. నేనైను అవి ఇలానే మాట్లాడుకున్దాము, సరే మరి.
అలాగే అయితే ఉంటాను.
సరే ఉంటాను.